హలో
హలో వినిపిస్తుందా
ఊ హలో
చెప్పు
ఎలా ఉన్నావ్
హలో బాగున్నా స్వాతి చెప్పండి
హలో నువల సోషల్ మీడియా గురించి నీ అభిప్రాయమ ఏమిటి
హలో స్వాతి నా అభిప్రాయం ప్రకారం సోషల్ మీడియా మంచిదే కానీ ఎలా వాడుతున్నాం అనేదే ముఖ్యమైన విషయం
ఊ నిజమే ఎందుకంటే కొందరు సోషల్ మీడియాాల వల్ల చాలా విషయాలు నేర్చుకుంటున్నారు
అవును ముఖ్యంగా ఎప్పుడు ఎడ్యుకేషన్ బిజినెస్ స్కిల్స్ ఇవన్నీ కూడా సోషల్ మీడియా ద్వారా ఆ నేర్చుకునే అవకాశం మనకుంది
అవును హలో కానీ అదే సమయంలో టైం వేస్ట్ కూడా చాలా మందికి అవుతుంది కదా
అవును కరెక్టే ఒకసారి ఫోన్ చేస్ తీసుకుంటే గంటలు గంటలు తరబడి స్క్రో కాల్ చేస్తూ ఉంటున్నారు అందరు ఏం చేస్తాం
అదే పెద్ద సమస్య మనం ఉపయోగించాలి కానీ అది మనల్ని ఉపయోగించకూడదు కదా
అదే కదా మరి సమస్య అంటే అది మనల్ని ఉపయోగిస్తుంది మనం వాటిని ఉపయోగించాలి ఇదే ఎక్కడ పెద్ద సమస్య చాలా మంచి మాట చెప్పావు అసలు అలా సోషల్ మీడియా ఒక టూల్ లాంటిది
చూలంటే ఏంటి
టూల్ అంటే ఒక కత్తి కూరగాయని ఎలా కోస్తది లేదంటే ఒక స్పూన్ తో మనం ఎలా అయితే తింటామో అలాంటిది ఒక టూల్ అనేది కూడా ఇక్కడ ఏంటంటే దాన్ని మనం ఉపయోగించుకొని ఏదో ఒకటి గెయిన్ చేయాలి అలాంటి దాన్ని టూల్ అంటారు అంటే ఎలా అంటే ఎవరికైనా హాని చేయడానికి కూడా ఉపయోగపడుతుంది కదా కత్తి సో దాన్ని మంచిగా యూస్ చేస్తే కూరగాయలు కట్ చేసి దాన్ని మంచిగా తీసుకుంటాం అదే దాన్ని వేరే వాళకి హాని చేసే దాన్ని చేస్తే దాన్ని చెడుగా తీసుకుంటాం సోషల్ మీడియ కూడ అలాంటిదే అనమాట
ఓకే ఓకే అర్థమయింది అంటే అది మంచిదా చెడ్డదా అనేది మన మీద ఆధారపడి ఉం ది
కచ్చితంగ ఉదాహరణ చెప్పాలంటే కొందరు సోషల్ మీడియ ద్వారా తన వారు తమ టాలెంట్స్ ని చూపించుకుంటారనమాట మంచి అవకాశాలు తీసుకుంటారు దాని వల్ల వాళ్ళ లోపల ఉండే ఆ టాలెంట్ ని గానీ స్కిల్ ని గాని అందరికిీ ప్రదర్శించగలుగుతరు దాన్ని వల్ల వాళ్ళకి ఆపర్చునిటీస్ అనేవి వస్తా అవకాశాలు అనేవి వస్తా ఉంటాయి
అవును చాల మంది చిన్న వీడియోలతో ఫేమస్ అవుతున్నారు అల
ఉ కానీ ఇంకో విధంగ మాట్లాడాలం అంటే మరోవైపు కొందరుంటారు ఇతరుల జీవితాలను చూసి తమ జీవితాన్ని పోల్చుకుంటు పడుతుంటారు ఎలా అంటే ఎవరైన ఒక వీడియో చేశారో ఆ వీడియోలో వాళ్ళు చాల కష్ట పడి వాళ్ళ దేనైన సంపాదించడం గానీ ఏదైనా చేయడం గానీ ఉంటది అలాంటిది చూసి నేను చెయ్యట్లేదే నేను చేయలే పోతున్నానని నీరాశపడతా ఉంటారనామాట
నిజంగా పెద్ద సమస్యే కదా ఎందుకంటే సోష్యల్ మీడియా కనుపింది మొత్తం
అంతే అంతే ఎలా అంటే కొన్ని కల్పితాలు ఉన్నాయి కొన్ని నిజాలు ఉన్నాయి ఇవి ఎలా ఉంటాయంటే ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది కదా దాన్ని యూజ్ చేసి కూడ చాల చేస్తారు
ఉ అందుకే చూస్తున్న వాళ్ళ వాళ్ళ జీవితం చాల అని అనుకుంటారు కావచ్చు
నిజమే అందుకే సోషల్ మీడియా ఉ ఉపయోగించేటప్పుడు మనం మనల్ని మనం గుర్తు పెట్టుకోవాలి ఎలా అంటే మన కంట్రోల్లో మనం ఉండాలి అన్నట్టు అనీ ఒక విషయం ఉంటదన్నమాట
అంటే మనం చూసి
అయితే ఈ సోషల్ మీడియా ఉపయోగించేటప్పుడు మనం ఏ విధంగా దాని వల్ల ఆ ప్రభావితం అవుతున్నాం అనేది కూడ గుర్తుపెట్టుకోవాలి
ఉ మనం చూసేది ఓన్లీ వన్ సైడే కదా ఒక సైడ్ మాత్రమే కదా
హు
అప్పుడు మన అన్నెససరీ స్ట్రెస్ అనేది రాదు
ఉ అవును అప్పుడు మనకి అన్నెసెసరీ స్ట్రెస్ అనేది రాదు మనం ఏదైతే చూడాలనుకుంటున్నామో అది మాత్రమే చూసి అక్కడితో మన పని పూర్తి చేసుకుని దాన్ని అక్కడతో ఆపేస్తే అయిపోతుంది
అయితే నీ అభిప్రాయం ప్రకారం ఎంతసేపు ఉపయోగిస్తే మంచిది సోషల్ మీడియాని ఇ
మన రోజువారి ఆ సమయంలో నాకు తెలిసినంత వరకు నా అభిప్రా వరకు ఒక రెండు గంటల అయితే చాలు అని నేను అనుకుంటున్నా మరి నీ అభిప్రాయం ఏంటి?
అది కూడా నిజమే కానీ ఏదైనా అవసరం ఉంటే వాడడం తప్ప మిగతా టైమ్ లో ఉపయోగ గెలుచుకోవడం మానే ఆనే
మ్ కానీ రెండు గంటలు కన్నా ఎక్కువ అయితే టైం వేస్ట్ అవుతు ఉంది కదా టైం వేస్ట్ అవుతుంది కదా.
అవును కనీ కొంతమందికి చాలా చాలా ముఖ్యమైన పనులు కూడా ఉంటాయి. కదా ఫోన్ నుంచి ఏషేవి
ఆ ముఖ్యమైన పనుల వరకు సరే కానీ ఏదైనా పని చేయడానికంటూ ఫోన్ అంటే మన ఫోన్ ని పట్టుకొని ఆ ఫోన్ ఓపెన్ చేసి ఆ పని చేసినాక కూడా దాన్ని గంటల తరబడి దాన్ని వాడడం ఎంతవరకు ఉచితం చెప్పు
అది కూడా కరెక్ట్ కాదు. ఫోన్ చూస్తూ టైం వేస్ట్ జెసేదాన్ని ఏమంటారు.
దాన్ని ప్రోకాస్టినేషన్ అంటారు. ప్రోకాస్టినేషన్ అంటే ఎలా వివరంగా ఎలా చెప్పాలంటే నువ్వేదైనా ఒక పని చేసే ఇప్పుడు ఈ నిమిషం చెయ్యాలి. కానీ నీ చేతిలో ఫోన్ ఉండి ఆ ఫోన్ లో ఏదో నీకు కనిపించి అది నీకు ప్రభా ప్రభావితంగా కనిపించినప్పుడు ఆ పనిని నువ్వు వాయిదా వేస్తావు ఆ వాయి ఇరా వేయడాన్ని ప్రోకాస్టినేషన్ అంటారు.
ఉమ్ అంటే కొందరు ఆప్స్ కి టైమ్ లిమిట్ పెట్టుకుంటారు కదా
ఉమ్ నిజమే అలాంటి అలాంటి కొన్ని ప్రక్రియలు తీసుకురావడం వల్ల మనలో ఆ టైం మేనేజ్మెంట్ అనేది పెంపొందించచ్చు అలానే మన సోషల్ మీడియా కానీ లేదంటే ఫోన్ వాడకం కానీ కంట్రోల్ చేసుకోవచ్చు.
లే అంతే ఇది ఒక మంచి ఐడియా కదా!
అంతే కదా ఇలానే నేను అంటే ఇది అసలు ఈ ఐడియా ఎందుకు వచ్చిందంటే టెక్నాలజీ అనేది మనం కంట్రోల్ చేసేది కానీ అది మనల్ని కంట్రోల్ చేసేలా ఉండకూడదు
ఉమ్ ఈ మాట చాలా బాగుంది. ఇది నిజంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం కదా
ఉమ్ అలా ఏనీం సోషల్ మీడియా పూర్తిగా మానేయాలా? అనేది కూడా మనం ఆలోచించాల్సిన విషయం
పూర్తిగా మానేయాల్సిన అవసరం ఏమిమి లేదు.
ఎందుకు?
ఎందుకంటే మనం చదువుకోవడానికి యూజ్ చేస్తాము. ఏదైనా అవసరాలకి మాట్లా ట్లాడానికి కమ్యూనికేషన్ కి యూజ్ చేస్తాము. కొంత కొంతమంది సోషల్ మీడియా యూజ్ చేసి కొన్ని నేర్చుకుంటురు కదా
నిజమే కానీ దీన్ని బట్టి చూస్ అంటే ఏదైనా ఎక్కువ కావద్దు తక్కువ కావద్దు బ్యాలెన్స్డ్ గా ఉంటేనే ఏదైనా మంచిది
ఉహూ
స్
అరే ఒక ఒక మాట అడుగుతా సోషల్ మీడియా మంచిదా చెడ్డదా
నా వరకు ఒక్క మాటలో చెప్పాలంటే అది మనం ఎలా వాడుతున్నాం అని నేదే నిర్ణయిస్తుంది
చాలా మంచి సమాధానం నేను కూడా అదే అనుకుంటున్నాను
ఉమ్ ఈ విషయం మీద మాట్లాడడం చాలా ఆసక్తికరంగా ఉంది
ఉమ్ అవును ఎందుకంటే ఇది మన డైలీ లైఫ్ లో డైలీ లైఫ్ కి సంబంధించిన విషయం కదా
నిజమే సరే ఈ రోజు మనం చాలా మంచి విషయం గురించి మాట్లాడుకున్నాం కదా అయితే దీని గురించి నీ మాటలో ఈ సంభాషణ గురించి నీ మాటలో ఒక్క ఒక్క మాటలో చెప్పు
ఒక్క మాటలో అంటే సోషల్ మీడియా అనేది మంచిగా ఉంటుంది యాజ్ వెల్ యాజ్ చెడుగా ఉంటుంది కానీ నేర్చుకునే మంచి అనేది నేర్చుకోవాలి
ఉమ్ నాకు కూడా అలానే అనిపించింది
ఉమ్ ఇంకేంటి మరి నువ్ ఏం సోషల్ మీడియా యాప్స్ వాడతావు
నేను పెద్దగా అవేవి వాడను వాట్సాప్ సోషల్ మీ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ లాంటి యాప్స్ వాడుతా ఉంటా అ కానీ నా పైన నియంత్రణ నాకుందన్నమాట నేను ఎప్పుడు వాటిని అన్ ఇన్స్టాల్ చేస్తానో ఎప్పుడు మళ్ళీ ఇన్స్టాల్ చేస్తానో అవసరానికి తగ గ్గట్టు ఉంట
ఉమ్ ఇప్పుడు నువ్వు చేయడం అనుకుంటే ఈ సంభాషణ కోసం ఏం చెప్తావు
సోషల్ మీడియా కానీ ఫోన్ కానీ ఏదైనా కూడా అవసరమైనంత వరకు వాడితే అది మంచిదే అని నేనంట
అవును నాకు కూడా ఈ సంభాషణ చాలా నచ్చింది
ఉమ్ నాకు కూడా అలానే అనిపించింది నాకు కూడా అలానే అనిపించింది
సరే మూన్ అయితే మళ్ళీ ఇంకో మంచి టాపిక్ తో మాట్లాడుదాం
ఖచ్చితంగా స్వాతి మళ్ళీ మాట్లాడదాం
సరే బాయ్
బాయ్ స్వాతి